వేసినవరా.
యాస్.
వాట్ ఆర్ యు డూయింగ్ రా పెన్చేం ఉన్నా.
ఉమ్.
నేను అలా తీయను.
అయ్యిందా వంట.
ఓకే నండి స్టార్ట్ చేయాలా వంట
అ
రావా
ఇప్పుడే లేచా
అవున్
ఇంజెక్షన్ పొట్టిది ఆ హలో
గుర్కా గుర్కా డ్యూటీ చేస్తుంది.
హహ
ఏం చేస్తున్నావ్ సాంగ్ పాడితే వినిపిస్త లే
ఆహా
ఆ ఇటే ఉంది ఆంటీ అటు ఇటు తిరుగుతుంది వాకర్ల కిచన్ లో ఉన్నా
ఉహు
ఇంకా
ఏం వంట చేయాలి?
మునకాయలు ఉన్నాయి కోస్తున్న అన్ని కూరగాయలు అయిపోయాయి ఇంగ
ఆహా
ఉమ్
ఓన్లీ మునక్కాయ కర్రీయా?
మునక్కాయ పప్పు చెప్పు తిన్నావా?
ఇప్పుడే ముఖం కడుకోని వచ్చి కూచున్నా
అవునా ఎక్కడున్నావ్?
నందిపాట్
ఏళ్ళవా మీ పాడుకి
యా టూడేస్
హామ్ అది బోయిదో ఇగ పడ్డావ్
హ
ఇంకా
వలా
చెప్పాలనువే ఇయర్ ప్రోగ్రాం నిన్న బిజీగున్నావా?
ఏన్లే ఖాళీనే వున్న
మరి ఫోన్ చేద్దున్ గట్లన్ చెప్తే
రెండింటి దాకా కాలిగా ఒక్కదానే కూసున్న షాప్లా
మరి ఫోన్ చేచినా మెసేజ్ చేచిన్నపుడు రిప్లై ఇస్తే కాల్ మాట్లాడుకుందాంగా.
ఓయిన్నిటికి చేచినవ్
ఆ
నిన్నా నేనే వాద్దమనుకున్నా
అబ్బా అబ్బ చెప్పరు మాటలు
స్ ఫర్ వైఫ్ వాటరుంది
ఆ జోక్తలేదే బొమ్మ
అవి ఉండిపోయిండ
ఎల్లి పోయింది సిజాన్ ఇంకెక్కడ వైపోవలే కరువైంది వైట్ వాటర్ దొరకాకనే సచ్
హ్మ్
సేమ్ ప్రాబ్లమ్ మీ బావనడగబట్టి కూడ ఎన్ని రోజుల్ కావాలనే దొరుకుతలేదే సీజన్ అయిపోయింది
హుహు
హ్మ్ ఇంకా
అందుకే నిన్నపించింది ఫోన్ చేద్ధం అనుకున్నా చేసి ఉంటే వద్దవానుకున్న గాని ఇగా మళ్ళా హే అని ఇటోచ్చు
ఏ దొర్కుతలే ఎన్ని రోలో దొరకాక
హ్మ్
ద
ఇంక
హలో
హ్మ్
ఏం చేసింది మీ మమ్మీ
ఏం బట్టలుక్తుంది స్నాన్కి పోయింది
లేచినావ లేస్తున్నావ ఇంకా
లేష్న మొహం కడుకొని వచ్చి కూసున్న ఛాయ్ తాగాలి
ఆ
హ్మ్
ద యాయ్ అప్డేట్స్ మేక్ అప్స్ స్టార్ట్ అయితున్నాయ
అయినట్టు నీయాల కూడ ఒకటుందన్ ఉందిన్నది ఇక్కడపక్క ఇంటెదురుగనే
తెలుగునా ఓలదో
ఇంటేదురుగ మందులా ఆంటీ అనుటది అవంది అళ్ళింట్ల అటుంది మేకపోలాంది మరి
అల్వాయి వలికన
హ్మ్
ద
ఉహ్మ్ హు దుడ్డు ఏం చేస్తుండు
దుడ్డు లేడు నిన్న నైట్ వాళ్ళ మామ తీసుకొని పోయిండు ఉందని చెప్పి వేసుకొని పోయిండు
పొట్టిదేం చేస్
అవతల పోయింది ఇద హీటర్ మూసింటే వాటర్ వేసు ఓ మల్లోస్తుంది
దూది దీదీ డం డం
తిరుగుతుంది అవతలికి ఇవతలికి నేన్ ఇవతల ఉన్నాగ
బావ లేడు
లేడు బావ పొద్దునే ఎళ్ళిపోయిండు అలా లైన్ మ్యాన్ కి కాలు విరిగింది దానికని చెప్పేసి
ఊ ఇంకా వస్తన్నారా ఎవరైనా చీరాలో హలో
అసలు అది ఎవరిది అంటున్నా బస్
ఎవరిది గాదు ప్రైవేట్ బస్సు
ఎవరు పెట్టిరు అది అసలు పెట్టమని స్టేటస్
క్కన సరస్వతక్క అని వస్తదిగా
ఆ
ఆమ అందుల ఏసది ఆమెకిచ్చిర్రంట అట్లా
అచ్చ ఓకే
ఉ
ఆమ అని చెప్పిన
ఆ అవ్ మనకు జెప్పి
అ ఎవడు లేదు ఎవడొస్తాడు ఇంత ఎర్లీ మార్నింగ్ వన్ డే ట్రిప్ మల్ల బీచ్ అంటే టూ డేస్ పోవాలి
ఉ
సింగిల్ డే కదా ఎవరోస్తారు ఆ సింగిల్ డే మార్నింగ్ లో ఈవినింగ్ వచ్చే దానికి ఎవరు పోతారు ఎక్కువ అంటున్న
ఊ ఇంకా
ముదిరిపోయినాయి మునకాయల్
ఉ
మునకాయలు ముదిరిపోయయ్
అర్థం కాల
మునకయాలు ముదిరిపోయినయ్ అంటున్న
ఉహు
అక్కకి మ్యాచెస్ ఏమైన వచ్చినాయా
ఆ ఎన్లె
మల్ల చూలే ఆ ఏం తింటున్నవ్
నేనా
ఆ
ఏంది లే పడుకున్నా చాయ్ పెడితే తాగుత
లేవలే ఇంకా
ఏష్నా మొఖం కడుక్కొని మల్లా వచ్చి పడుకున్న
మ్యాట్రేస్
అవు తైమొచ్చాయి
తాగినా చాయ్ తాగ్పోతే మన బండి కదలదు నాదైయితేనే ఏ పనైనా చేయగలమండి మళ్ళా ఒప్పుకుండాలంటే. భావత్ ప్రశ కిఫ పల. ఆమె ఆహ్.
ఆహ్.
ఆహ్ ఇంకా బ్రెడ్ కూ బ్రెడ్. బ్రెష్ చేసుకుందామా అని చూస్తున్నా బ్రెడ్ తినొద్దు ఇంకా.
ఉమ్ తినొద్దా.
తిన బుద్ధి అయితలేదు.
ఆహ్.
ఇంకా.
ఇంకా చెప్పాలి.
చెప్పాలి నువ్వే నవ్య వస్తుంది కదా నేను వచ్చేసరికి.
ఉమ్ అవునంటాగా ఉమ్.
ఉమ్. పాపం ఏం తినకుండా స్టార్ట్ అయిందంటాది. ఆహ్ అయ ఇదకా ఆ ఫోనే ఉరికించి అంటుంది.
ఆహ్.
సరేలే అండి ఎందుకు వచ్చిండ్రు డే టైం లో కాల్ వచ్చింది.
ఆహ్ ఎప్పుడో పొద్దునా. తొమ్మిదింటికి ఫోన్ చేసింది పోతున్నాని.
తొమ్మిదింటికి పోయింది ఓకే కానీ రిటర్న్ ఎప్పుడు వచ్చింది.
రెండింటికే వచ్చు. ఒకటిన్ మూడు గంటలు ఖాళీ కూర్చోబెట్టిరంటగా.
ఎందుకా.
ఏమో మరి అది క్రిస్టియన్ మ్యారేజ్ అంట.
అవునువును మాకేలు పెట్టింద
ఉమ్.
అదే అంటున్నా మోత మోగిస్తుండ్రే అంట.
ఉహూ.
రిషన్ దాంట్లో తాళీ కట్టుకుంటారా.
ఆహ్.
తాళి కడతార.
ఆహ్ కడతరు.
ఎట్లా హౌ.
సేమ్ మన్నాలాగానే.
సరేండి.
ఉంటాయి పిప్సలు కానీ సిల్వ ఉంటది దాని మీద. మనకేమో లక్ష్మీదేవి ఉంటదిగా.
అవునా.
వాళ్ళ దాని మీద సిలువ ఉంటది. నేను పుష్పాదప్పుడు చూసిన. నేను గం ఆశ్చర్యపోయిన ఒక రోజు అంతా లవ్ షేప్లు ఉంటది దాని మీద సిల్లువ ఉంటది. కుప్పు
ఆ చెప్పు
సరే చాయ్ తాగుతా మరి పోలే చాయ్ తాగేసినావనుకున్నా తా సరేనా
ఆ కట్ చెయ్
ఆ